హలో అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేమి చేస్తున్నారు
నేనా అండి ఇప్పుడే వంట పూర్తయింది ఇలా బాట్ కాసేపు కూర్చుందామని ఉన్నాను
ఏం వంట చేశారండి
నేనా అండి ఈరోజు గంగవాయిల్ కూర పప్పు చేశాను ఇంకా పిల్లల కోస సం సాయంత్రం స్నాక్స్ కోసం ఆ ఆ ముద్ద గారెలు నానబెట్టి పెట్టా ను
ఉమ్ అవునా అండి పాలకూర పాలకూర నా అండి తోట కూరన
లేదండి గంగవాయిల్ కూర
గంగవాయిల్ కూర అంటే హెల్త్ కి మంచిదేనా అండి అది
అవునండి చానా మంచిది హెల్త్ కి ఎందు కంటే ఇప్పుడు ఎండకాలం కాబట్టి కొంచెం వేడిగా ఉంటది కదండీ ఈ టైం లో మనం తీసుకున్
టే
అదీ వేడి చేయదండి అదీ చలవ పదార్థం అన్నమాట ఎండక కాలంల వారానికి ఒక రెండు మూడు సార్ల తింటే హెల్త్ ల్త్ గుడ చాలా మంచిది
అవునా అండి వేడి చేస్తదేమో అనుకొని నేను తినట్లేదు అసలు అది మంచిదేనా అసలు
అవున వును అండి చాలా మంచిది ఇంకా పిల్లలకు కూడా పెట్టండి చాలా మంచిది ఆహారం ఎందుకంటే ఇందులో మనకు ఆ కావాల్సిన కాల్షియం గానీ అవి అవన్నీ ఉంటాయి మంచిదనమాట ఆకుకూరలల్లో ఇంకా పాలకూర కూడా చాలా మంచిది అన్నట్ టు మీరేం చేశారండి మార్నింగ్ నుండి
నేను మార్నింగ్ లేసిన ఓ వో ముగ్గేసిన అండి ఇవాళ నా నేనెప్పుడు అసలు ముగ్గు ఎయనే లేదు ఇవాళ్ళ ఏసిన అండి ఇంకా ఇంకా వంట ఏం చేయాలని ఆలో అదే ఆలోచించుకుంటూ ఆ ఇదేంటి స్నాక్స్ చేసిన స్నాక్స్లలో పకోడి ఆ స్వీటు ఇంకా వేరే వేరే ఐటెమ్స్ ఇంకా ఇంకేం కర్రి చేయ్యాలని ట్రై చేస్తున్నా అందుకే మీకు చేసిన నాను మీరు మాట్లాడుతున్నారు కదా అందుకే పాలకూరనా ఏం కూరనా అని అడుగుతున్నా దాన్నే నేను
కూర చేసాను పప్పు చేసాను అది ఆ క్యాజువల్ గా గంగావైల్ కూర టమాటా కూడా చేస్తే చాలా బాగుంటుంది అది జస్ట్ మనము టమాటా కూర లాగా చేసుకున్నా కూడా అది గుడ డిఫరెంట్ టేస్ట్ ఉంట్ టది ఇంకా మనం పప్పు వేస్తం కాబట్టి ఇది గుడ చాలా డిఫరెంట్ గుంటది ఇంకా పప్ పప్పు లో గుడ ప్రోటీన్స్ పదార్థాలు బాగుంటయి కదండి తిన్నాకుడ హెల్త్ కు చాలా మంచిది కదా అని ఇలా ట్రై చేస సాను అన్నట్టుగా మీరేం వంట చేశారు ఈ రోజు
ఇవాళ టమాటా పప్పు అండి మాది
అవునా అంటే టమాటా పప్పు అంటే క్యాజు జువల్ గా కొంతమంది టమాటా పప్పు అంటే చింతపండు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అన్ని వేసి ఆ కుక్కర్ కి విజిలేసి ఆ తర్వాత త తిరుగువాతేస్తరు మీరెలా చేస్తరండి
మేము అలా చేయమండి ఫస్ట్ నూనె పోసి తళింపు చేసి దాంట్లో పసుపు ఏసినంక పప్పు ఏసినంక కసేపు ఉడికినంక టమాటాలు ఏసినంకనే ఆ తర్వాతకి ఆ ఆ పైన కోతిమీరు పుదీనా ఇయ్ ఏంది ఉప్పు కారం చల్లి కసేపు అయినంక వదిలేస్తే అది అదైపోతదండి అం అంతే అంత ఈజీగానే చూసేస్తామండి అం త ఫాస్ట్గా చేయడానికి అదంత టైం పట్ టదు ఫైవ్ మినిట్స్ లో టైం పడతది అంతే అం
అవునా అండి అంటే నువు ఓన్లీ టమాటా పప్పు చేస్తారా ఏమన్నా ఆ చింతపండు తోటి రసం గాని లేకపోతే పచ్చి పుల్సు అంటారు కదా అంటే దానికి కాంబినేషన్ ఇంకేమాన్న చేస్తారా
ఓన్లీ చారు చేస్తామండి చింతపండు చారు దానికి పోప్ కేసి ఉల్లిగడ్డలు కోసి పోప్ కేసి చింతపండు పిసికి నానబెట్టింది చింతపండు పిసికి పోసి దానిలో పోపుకేస్తే అయిపోదిండి అది చారే దాంతో పాటు హల్వా కూడా చేసానండి ఇవాల స్పెషల్ అని
ఆ హల్వా అన్నారు మరి హల్వాకి ఏమేమి తీసుకున్నారండి ఆ అంటే క్యారెట్ ఆల్వానా లేదంటే గోధుమ పిండి అల్వానా
హల్వా క్యారెట్ హల్వా చేస్తామండి గోధుమ పిండి హల్వా నాకు రాదు అది అది కూడా ట్రై చేయాల అనుకుంటున్నాం కాని దాన్ని వీలు పడట్లేదు దాన్ని కూడా ట్రై చేస్తాను ఇంకా రేపు అన్న ఎల్లుండి అన్న ట్రై చేస్తానండి మీరు ఏమైనా స్వీట్ చేసారా దాని తోటి
చెప్పాను కదండి బబ్బరి పప్పు నానబెట్టి ఆ స్నాక్స్ లాగా బబ్బరి పప్పు తోటి గారెలు చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు
హు పిల్లలకి స్వీట్ కూడా ఇష్ట ఇష్టం కదా అండి
ఆ ఇష్టం గాని కొంతమంది ఊ ఇష్టంగా తింటారు కొంతమంది కష్టంగా తింటారు కాబట్టి ఆ నేనైతే బబ్బరిపప్పు నానబెట్టి ఒక రెండు మూడు గంటలు నానబెట్టాలండి నానబెట్టి మంచిగా మిక్సీ చేసేటప్పుడు అది బాగా రెండు మూడు సార్లు బాగా కడగాలి ఎందుకంటే ఆ పప్పు లో మనకు పొట్టు పప్పు బాగా వస్తది అది బాగా ఒక రెండు మూడు సార్లు బాగా అడిగినంక ఆ తర్వాత కొంచెం పప్పు తీసి పక్కన పెట్టి ఆ పప్పు మిక్సీ కేేసేటప్పుడు పచ్చిమిరప ఏల్లిగడ్డలు, జీలకర్ర ఉప్పేసి మిక్సీ కొట్టాలండి అంటే మరీ మెత్తగా కాదు బరకగా కొట్టాలి కొ
అది చేతికి అందేటట్టు చేయాలా అండి చేతికి రావ వచ్చేటట్టు చేయాలా
అంటే బరకగా అంటే మరి మెత్తగా అయితే పిండి అంత లూజ్ అయిపోతుందండి అలా కాకుండా కొంచెం మనము ఆ పా దంచి దంచినట్టు అంటారు కదా ఆ టైప్ లో ఒక రెండు ఒక టూ టైమ్ అటు ఇటు తిప్పాలండి తొందరగా ఉడికిపోతది ఎంద ఛాయిస్ తొందరనే పేస్ట్ అయిపోతది ఆది అయితే మనం దానికి వేసేటప్పుడు మంచిగా ఆ మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు గానీ కరివే వేపాకు కొత్తిమీరు అవన్నీ వేసి కొంచెం ఉప్పేసి మళ్ళా కలపాలి కలిపి నూనె వేడి చేసి నూనె మంచి కాగినంక స్లిమ్ లో మంచి ముద్దగార లా వేసుకుంటే స్నాక్స్ కానీ టీ తాగేటప్పుడు అప్పుడు కాని అది ఒక తినేసి తాగితే కూడా మంచిది బబ్బర్ పప్పు కూడా ఆ పిల్లల లకు కూడా చాలా మంచిది కదండి ప్రోటీన్ ఫుడ్ అది
అవునండి ఫస్ట్ టైమ్ వింటున్నా అసలు ఇదంతా
ఏందండి
ఇది ఫస్ట్ టైమ్ వింటున్నా అండి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంద దీనికి అని
అవును ఇప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు తేలికగా ఉంటది బట్ చేసేటప్పుడు ఏంటంటే అది ఎంత కష్టంగా ఉంటదో తెలుస్తది అంటే మీరు రోజుకు ఒకటే కూర అట్లా చేస్తారా దానికి ఏమన్నా పచ్చళ్ళు సైడ్ డిష్ ఇంక ఏమన్నా చేస్తారా
డు ఎప్పుడు మా దగ్గర స్టాక్ ఉంటదండి ఎండాకాలం వచ్చేటప్పుడు మామీడి పండు మామీడి పండుది మళ్ళీ ఉసిరికాయది ఇది నిమ్మకాయ చింతపండుది చింతకాయ పచ్చడ ఇవ ఇవంటు అన్నీ ఉంటాయండి స్టాక్స్ ఎప్పుడు మాకు. ఎండకాలం కదా వాన కాలమే ఎండకైనా ఉంటూనే ఉంటది మాకాడ. అది కూడా పెద్ద ప్రాసెసే. దాన్ని కూడా ఎంత ఈజీ అనుకుంటాం కానీ అది కూడా పెద్ద ప్రాసెసే అండి.
ఆ అవునండి ఇప్పుడు వేసవి కాలం వచ్చింది కాబట్టి మనకు ఆ ఇంకొద్ది రోజులలో మామిడికాయ పచ్చడి పెడతరు కదా నిల్వ పచ్చడి.
అవును ఆ అదే ఇప్పుడు అదే స్టార్టింగ్ ఇప్పుడు ఇంగా అదే ఉందండి. ఇప్పుడు మార్కెట్ లో మొత్తం మామిడికాయ పచ్చడిదే ఉంది.
అదేనండి మొన్న మార్కెట్ లో చూసాను మామిడికాయలు. ఆ వచ్చాయి బట్ ఎందుకంటే చాలా లేతగా చాలా ఫ్రెష్ గా ఉన్నా నయి ఇప్పుడు. నాకు తెలిసి ఈ మధ్యలో పచ్చడి పెడితే మాత్రం బాగా టేస్ట్ గా ఉం టాయేమో కదా ఎందుకంటే
అవును మామిడికాయ పచ్చడి అయితనే ఇం కా బెటర్ అండి అన్నిటికంటే. దానికంటే నిమ్మకాయ పచ్చడి వేడిగాని మాడికాయ పచ్చడి కూడా కొంచెం బెటర్ ఇప్పుడు ఎండాకాలంలో. చింతకాయ పచ్చడి కూడా చేస్తారు ఇప్పుడు అంతా
అవునా అండి చింతకాయ పచ్చడి అంటే నేను ఎప్పు ప్పుడు అది ట్రై చేయలేదు గాని. మామిడికాయ మామిడికాయ పచ్చల్లో వచ్చీ ఆ మనం నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. మామలుగా అప్పటిదప్పుడు కూడా దంచి పెట్టుకుంటారు కదండి. రోటీ పచ్చడిలాగా ఆ మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కోసి ఎల్లిపాయ ఏసి, జీలకర్రేసి ఆ కొంచెం తగ్గట్టు ఉప్పు కారం ఏసి దం చి మళ్ళీ దాన్ని తిరుగువాతేస్తరు. పోపేస్తరు. అది కూడా చాలా డిఫ డిఫరెంట్ గా ఉంటది. వేడి వేడి అన్నంలో ఇట్లా వేసి పచ్చడి చేేసేసుకొని యింత నెయ్యి వేస్కొని తిం అంటే ఆ టేస్ట్ అయితే ఇగ చెప్పలేమండి. ఏ రుచులు కూడా పనికిరావు.
బిర్యానీ కూడా పనికిరాదు అండి దానికి.
అవునండి అవునండి చాలా బావుంటది. ఇంకా రకరకాలుగా పచ్చళ్ళు కూడా మన ఇష్ట ష్టంమండి. ఇప్పుడు ఒకవేళ పిల్లలు తింటానంటే కూడా మనం అప్పటిదప్పుడు మనము నిమ్మకాయపులిహోర మామిడికాయ పులిహోర అలా రకరకాలుగా చేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటరు పిల్లలు. అంటే ఆ ఇంకా లేదం ండి ఇంకా చెయ్యాలి. ఇప్పుడే ఎండా మంచిగా స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం వాష్ చేస్తే తొందరగా ఓ రెండు గంటలల్లో ఎండి పోతది.
అవును మళ్ళా బట్టలు పేలిపోతయండి ఎక్కువ అంత సేపు ఛాన్స్ సేపు ఉంచితే ఎండలో పేలిపోతయంటా బ అంతసేపు ఉంచకండి.
అవునండి అవునండి ఇగా నేను అదే నేను నెక్స్ట్ ఆ పని చేసేసినంకా ఇంకా తర్వాత ఈట ఆ పని పని చేసే వారికి మళ్ళా నాలుగైతది. మళ్ళీ ఇగా స్నాక్స్ టైమ్ అయితది టీ పెట్టాలి హుహ్ ఈ మధ్య మనము టీవీలో కూడా చూస్తున్నాం కదండి రకరకాల ఛానల్లో ఆ రకరకాల డిషెస్ చే చేస్తున్నారు కదా.
అవునండి మీరు ట్రై చేస్తున్నారా ఈ మధ్య ఎప్పుడన్నా ట్రై చేశారా వేరేవి.
ఆ ఈ మధ్యలో వచ్చి ఒక్కసారి నేను బెండకాయలు వేసి ఆ మజ్జిగ చారు చేశానండి చాలా బాగుంది. అదినేను ఆ మామూలుగా మా మజ్జిగా మనం తిరిగ మనం బాగా గిలగట్టు కొని మజ్జిగా చేసేసుకొని ఆ పోపులాగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం సేమ్ గా పోపేసుకుంటాం కదా మజ్జిగా చారు చేసుకున్నట్టు. అందులో డిఫరెంట్ గా ఏంటంటే అన్ని పోపే బెండకాయలు ఉంటాయి కదా బెండకాయలు కాసేపు వేసి మగ్గనివ్వాలి మగనించినాక మళ్ళా మనం చల్ల చార్ చేసుకుంటాం కదండి
మ్మ్మ్మ్
అందులో పోసేసుకుంటే ఇక మజ్జిగ ఇది బెండకాయ మజ్జిగ పులుసు అంటారు అట్లా రెడీ అవుతది ఇంకా రకరకాలు చేసుకోవచ్చండి బెండకాయ మజ్గా జారు చేసుకుంటారు బెండకాయ జారు చే సుకుంటారు ఏరా రకరకాలుగా మనకు ఓపిక ఉన్నంత వరకు అన్ని అన్ని అంటే అన్ని డిషెస్ చేసుకోవచ్చు
బెండకాయ తోటి ఇది వేరే డిషెస్ ఒకటి ఉందండి పల్లీలు వేస్తారు ఇంపుతారు అది మీకు తెలుసా దాని గురించి
ఆ అవునండి అవునండి అది కూడా బాగుంటది బెండకాయ వేంపి ఆ తర ఆ సారీ ఫస్ట్ ఆ మన పల్లీలు వేయించి బెండకాయ కూడా దాంతో పాటు వేసేసి ఉప్పు కారం చిన్న మంట మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ అటోవట్ అన్న వెంటనే అది కూడా అయిపోతుంది స ఇంకా మారి పోదండి సరే అండి ఉంటా అండి ఓకే అండి